అన్నా
ఏ రా కాలు కట్ అయిపోయింది నెట్వర్క్ ప్రాబ్లమ్ ఆ
అదే చూస్తాన్న
మ్ హు మ్... సర్లే రా నా శాలరీ పడతె నే పంపిస్తానులే ఓకే నా ఆ...
థ్యాంక్స్నా
అబ్బో మళ్ళ థ్యాంక్స్ బొదులు నాకెదైన ఒక అమ్మాయి ని సెట్ చేయొచ్చు కదరా
ఉంది గదా నాకా
మ్
ఎకావరంద వచ్చ అప్ప
మ్ హు
ఆల్రెడీ ఉంది కదా మళ్ళీ ఇంకొకరు ఎందుకు చెప్పు
ఏయ వొద్ర వొద్ర కొత్తల్ని ఎవరన్నన్న చూడరా
నన్నహస్తది
మ్.. హుమ్మ్
అ నన్నే హెహెస్తది
ఏ... మందు నేనుండారా నిను చూసుకునేకి
ఆ నువు ఆడున్నావు ఇంటి చేస్తెఎట్లా
మ్... ఎవర్రా నీమింద చేయ్యెసె అంత ధైర్యం ఉందా
ఏదో లె అళ
ఇంకేంట్రా
మ్..
అ హలో
ఆ... ఆ..
మ్ ఒక్క నిమిషం ఉండరా అట్నె లైన్లో
హ
ఉ చప్ర
అ
ఏమిరా వాయిస్ లోగా ఉంది ఏమన్నా గొంతు నొప్పా
అ
హలో
అలాలేదుమ్మా
హ ఏమన్నా గొంతు నొప్పారా వాయసు స్లోగా ఉంది
అ లేదన్నా
ఆ అంత టే అప్పుడప్పుడు గంభీరంగా వస్తుంది వాయిసు అప్పుడప్పుడు మెల్లిగా అవునా అన్నట్టు వస్తాంది
ఎ ప్రాబ్ నాడేకో వీట్లో
ఉ.... హుమ్
ఆ.,.. ఆ
మ్ హు ఎడనా కోల్డ్ అయ్యందేమో
అ అ
ఎరా మంచి పాటలు పాడుతున్నవు
అ
హలో
ఆ అమ్మ
మంచి పాటలు పాడుతున్నా్
అ
ప్రోలో ఉండి ఉండి బోరు కొడుతాందా
అంతకుదారు
ఉమ్ ఏముందిరా బరబరా లాక్కుని వెళ్ళిపోవాలంతే
అ రమ్మన్నా అనుకో అన్న అక్కని
ఉమ్
ఆహా నేను రాను నాకు వోపిక లేదు
కొంత మందున్ టార్రా స్వామి బద్దకాలు
హమ్
హ కావాలంటే అన్ని పనులు చేస్త అన్ని పనులు చేయించుకుంటారు
అ
ఇకేంటీరా
చెప్పలి నువ్వే
హలో
అ అన్నా
ఏవన్నా వర్కలో ఉన్నావరా
ఆహ లేదే
లేకపోతే ఫోను దూరం పెట్టేసి మాట్లాడుతున్నావా
లేదు లేదు దగ్గరనే ఉన్నాను
ని వాయిస్ ఎట్టువస్తుందో తెలుసా అంటే మెరుపు తీగ గా అట్టొచ్చి అట్ట వెళ్ళిపోతుంది జూడు అట్ట స్టార్ట్ అవుతుంది అట్ట ఎండ్ అయిపోతుంది ని వాయిసు ఆ బ్లూటూత్ లేదారా
ఉన్నది
హమ్
ఇప్పుడు అన్నా
ఆహ బ్లూటూత్ లేదా అంటీ హలో
వినిపిస్తాంది.
ఇప్పుడు లైట్ గా వినిపిస్తా స్తంది
అ ఇప్పుడు
ఇంట్లో వాళ్ళు ఎవరు ఫోన్ చేయలేదరా
ఆ మై చేసింది
ఆ
మ్మ్
బాయ్ బాయ్ ఏం రా మీ హాస్టల్లో కట్టెల పొయ్యిల్లో చేస్తన్నారా లేకపోతే సిలిండర్ల పైన చేస్తన్నారా
అంతే అమ్మా అయిపోతే ఇక కట్టెల పొయ్యేలే
కట్టెల పొయ్యేనా
కచ్చితంగా
హ్మ్
ఆలు రోజులు అయిపోతాయి
హ్మ్ మాక్కూడా ఈడ స్టార్ట్ చేసినారురా
రాను రానను రెస్టారెంట్లు కూడా మూసేస్తారేమో కదన్నా
లేదురా అంటే ఇప్పుడూ నార్మల్గా టీ షాపులల్లో పది రూపాయల టీ అంటే ఇప్పుడు పన్నెండు రూపాయల్రా హ్మ్ పార్సల్ ఇంతకు ముందు పదైదు రూపాయలుండింది ఇప్పుడు ఇరవై రూపాయలు పార్సలు బూస్ట్ పదైదు ఉంటే రూపాయలు బూస్టు హ్మ్ టీ దాగేది అలవాటు ఉందారా
అప్పుడప్పుడు వంట వస్తున్నప్పుడు
అప్పుడప్పుడా
ఆ
హ్మ్
ఇగన్నా
అన్నా నేను డైలీ దాగుతానురా నాకు అన్నం ఉన్నా లేకపోయినా టీ కంపల్సరీ లేక్ పోతే ఎట్టుంటుందంటే నా తల మీద ఎవడో రాయి ఎత్తి కొట్టేసినట్టు సుత్తి ఎత్తుకొని కొడతావున్నట్టు ఉంటుంది. హ్మ్ కంపల్సరీ రోజిటికి ఒక రెండు సార్లు అన్నా తాగతారా ఊహు
రోజుకు నువ్వు ఇప్పుడు ట్వంటీ ఫోర్ రూపీస్ పెడతావు దానికి
హ్మ్ ఇప్పు అంటే ఈ టూ డేస్ నుంచేరా అంతకుముందు అంత లేదు అంతకుముందు అంతా పది రూపాయలు
నాలుగు రూపాయలు పెంచేసినారు
హ్మ్ ప్రతి ఒక్క దానికి రా అది ఏ టిఫిన్ గానీ ఏది గానీ ఆ పది రూపాయలు బెంచేసినారు టిఫిన్లకైతే ఇంకేంట్రా
ఎప్పుడొస్తవన్న నువ్వు ఇక్కడికి
హ్మ్ అర్థం కాలా
ఎప్పుడు వస్తావన్న నేను ఏక్కడికి
నేనా వస్తారా ఈ మంత్ గాని లేదంటే నెక్స్ట్ మంత్ గాని
హలో
ఇంకేంట్రా
హ్మ్
ఏరా ఏడ్కన్నా ఎలలా హ్మ్ చెప్రా ఏడనా ప్లాన్ ఏదం చెప్ రా పదాం
వస్తావా నా
హ్మ్
అర్థం కాలరా
నిజంగానే పోదామా
హ్మ్ పోదాం రా ఎక్కడికి ఎల్దాం చెప్పు
విన్డార్లక్ పోదామా
ఆ
వండర్ లా
ఎక్కడరా బెంగళూర్ల
హ అందులో